ఆ బాగున్నాండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామ్
ఐపేనయా పనులు ఐపేనయా
ఆ అయిపోయినాయండి.
ఏం కర్రీ చేసారండి.
మేము ఫాస్టింగ్ ఉన్నామండి.
అచ్చ అచ్చా రంజాన్ లో ఫాస్టింగ్ కదా
అవును
ఏం చేస్తారండి రంజాన్ నెలలో అసలే ఏంటి ఎన్ని రోజులు ఉపవాసాలు ఉంటారు.
ఆ థర్టీ డేస్ ఉంటామండి.
అవునా అండి అంటే ఎలా ఎప్ ఎప్పుడు తింటారు. ఎప్పుడు వదులుతారు ఏమై
మార్నింగ్ ఫోర్ థర్టీ మార్నింగ్ ఫోర్ త్రీకి అలా లేసి ఫుడ్ ప్రిపేర్ చేసి ఫోర్ థర్టీ ఫైవ్ వరకు కంప్లీట్ చేసేస్తాం. మళ్ళీ డైరెక్ట్ ఈవినింగ్ ఏ ఫాస్టింగ్ తీస్తాం.
ఆహా అలా ఎన్ని రోజులు ఉంటారు. అవునా అండి
థర్టీ డేస్ తర్వాత స్పెషల్ డే ఉంటది. ఒక రోజు రంజాన్
అచ్చ అచ్చా ఏం జేస్తారండీ రంజాన్ కి
రంజాన్ రోజు బాయ్స్ అయితే ఈద్గకి ఎళ్తారు.
ఒకే
మార్నింగే వాళ్ళు రడీ అయ్ నైనో ఓ క్లాక్ టెన్ వరకు ఈద్గయ్ ఎల్పోతారు. మేము ఆడవాల్ల మేము ఇన్ ఇంట్లోనే చేస్తాం.
నమాజ్ ఇన్
నమాజే అవును ఇంట్లోనే చేస్ ఉ
అ
స్పెషల్ వంట్ టల్ చేసుకుంటాం ఇట్ల బిర్యానీ సిర్కుర్మా మనకంటే పెద్దవాళ్ళకి కలవడానికి గుడ వెళ్తాం.
స్తారని వినండి ఎలా చేస్తారు, అది
అ ఓ డైరెక్ట్ మిల్క్ లోనే ఎస్తాము, డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యిలో ఫ్రై ఫ్రై చేసి
అ
అ డైరెక్ట్ మిల్క్ బాయిల్ అయినంక దీన్ని సేమీయాని కూడా ఫ్రై చేసి నెయ్యిలో, మిల్క్ లో వేసేస్తాం, బాయిల్ అయినంక
ఆహా ఇంకా ఏమేమి వంట వంటలు చేస్తారండి.
బిర్యానీ చేస్తాం, చీర్ కుర్మ
అ
చీర్ కుర్మ ఇంటి పక్క వాళ్ళకి మన ఫ్రెండ్స్ కి అందరికి ఇచ్చేస్తాము, ఆ రోజు
తర
అ ఫ్రెండ్స్ ఉంటారు, కద కాలని లో వాళ్ళకి ఇంటి ముంగటి వాళ్ళకి పక్క వాళ్ళ ఉ అందరికి షేర్ చేస్ కొన్ని తింటాం
అచ్చ చ్చ చాలా బాగుంది, ఇంక ఏంటండి ఇలా ఎండలు ఎలా ఉన్నాయి. మీఉర్
అవును చాలా ఉంది, ఇప్పుడు మా ఫాస్టింగ్స్ అయి అంటే ఇప్పుడు లాస్ట్ లాస్ట్ కి. చాలా హార్డ్ గా వెళ్తున్నాయి.
అవునవును ఎండలు మా దగ్గర కూడా బాగా ఎండలు ఉంటాయి.
స్టార్టింగ్ టెన్ వరకు బాగుండే. దాని తర్వాత ఇప్పుడు ఎండలు చాలా ఉన్నాయి కదా.
అవునవును ఉహు అవున అదే ఈ నెలలో ఉమెన్స్ డే వచ్చింది. కదండి ఎలా సెలబ్రేట్ చేశారు మీ ఊర్లో,
ఆ చాలా బాగా చేశామండి.
ఎం ఎం చే
మేమైతే ఫ్రెండ్స్ తో చేసుకున్నాము, ఆ రోజు నేను అట్లా పార్టీ చేసుకున్నాను. స్నాక్స్ అలాంటి. పార్టీ చేసి పార్టీ చేసుకున్నాం స్నాక్స్ తోటి
చేసుకొని ఏం చేసార్